హాయ్ రా
హలో
హాయ్ రా
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది రా
ఉమ్ ఏం చేయట్లేదు.
లంచ్ అయిందా
ఉమ్ లేదు లేదు చెయాలి
ఊహు ఏం చేస్తున్నావు ఇంకేంటి సంగతులు మమ్మీ వాళ్ళు బాగున్నారా అందరూ.
అందరు బాగున్నారు మీరు బాగున్నారా.
ఆ అందరం బాగున్నాం
మీరు తిన్నారా పిల్లలు ఏం చేస్తున్నారు
ఆ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు
ఊహు ఎగ్జామ్స్ అయిపోయినాయా
స్టార్ట్ అవ్వలేదబ్బా
ఆహా ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇప్పుడు
ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు జరుగుతున్నాయి కదా. ఇంటర్ వాళ్ళది ఈరోజు తో లాస్టు
ఆహా
వాళ్లది అయిపోయాక టెన్త్ క్లాస్ పిల్లలది అయిపోయాక వీళ్ళకి స్టార్ట్ అవుతాయి
ఓహో ఓకే ఓకే
మీ పిల్లలు వెళ్ళారా స్కూల్‌కి.
ఆ వెళ్ళారు
ఆ ఓకే ఓకే
నెక్స్ట్ మంత్ హాఫ్ డేస్ అనుకుంటా
ఆ హా ఓకే ఓకే ఇ మనకే అదే మాకిళ్ళి కొంచెం ఎ ఎక్కువగా సన్నీగ ఉందని చెప్పేసి
ఊ ఊహు
ఉహుం.. ఏం కర్రీ చేసావు
మాది పన్నీర్
ఆహా ఓకే ఏం వేస్ చేసావే దాంట్లో పన్నీరా లేకపోతే
లేదు లేదు ఏమీ లేదు పాలక్ పన్నీర్ కాదు. పన్నీరే
ఓకే నేను కూడా మన్న చేసా రీసెంట్ గా చాలా బాగుంది టేస్ట్ అం అంటే మనం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటది కదా నేన్‌ డైరెక్ట్‌గా పాల అబ్బాయి వస్తే వాళ్ళు చేస్తారు చేసి మకి పా అదేంటే ఎట్లా అంటే వాళ్ళు మన ముందే చేస్తారు కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తారనమాట
ఉ
అట్లా చేసి ఇస్తారు చాలా బాగుంటది అట్లా కూడా ఇగ షాప్ లో కూడా తీసుకుంటాం కాని
షాప్ లో తీసుకోకూడదంట షాప్ లో తీసు కూడదంట దాంట్లో ఎక్కువ కెమికల్స్ వాడతారంట అందుకనే అంత తక్కువ కాస్ట్ కి ఈ ప్యాకెట్స్ లాగా వస్తున్నాయి కానీ అవి మంచిది కాదు
అవున అబ్బాయి ఇప్పుడు ఏదన్నా క్వాలిటీ క్వాలిటీ కదా ఇప్పుడు వాళ్ళు మన కళ్ళ మున్ చేసి ఇచ్చారు అంటే అది ఎంత మంచి ఫ్రెష్ గా ఏంబటే చేసి ఇస్తారు ఆ ఇప్పుడు ప్రిజర్వేటిన్ అవన్నీ ఉండేటట్టు వాళ్ళు కెమికల్స్ వాడడం ఇవన్నీ వాడతారు ఇగ కొన్ని షాప్స్లలో అయితే
ఉ
వీళ్ళు మాత్రం మనకి కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్
ఉ
అట్లా మన కళ్ళ ముందు చేసిస్తారు ఒక డే ముందు చెప్తే ఉ వన్ డే ముందు చెప్తే ఇమ్ము ముందు రోజు చెప్పా మనుకో ఆ రోజు ఈ మనకు వెళ్ళొచ్చు వెళ్ళి చేసేటప్పుడు అక్కడ ఉండి చూసుకొని మనకి ఇప్పుడు ఇదనే కాదు ఫంక్షన్స్కి కూడా ఏమైనా కావాలన్నా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు చేసిస్తారు
ఓకే వెరీ గుడ్
ఏమైనా ఆర్డర్ ఉన్నా చెప్పండి మనకి తెలిసిన వాళ్ళే కొంచెం రేట్ తగ్గించే మాట మాట్లాడచ్చు టేస్ట్ ఎట్లు సూపర్ ఉందబ్బా టేస్ట్ కి అయితే అసలు మన కాంప్రమైజ్ కూడా అవసరం లేదు మనం ఇప్పుడు ఫంక్షన్స్లో వీటిలో కొంతమంది ఏం చేస్తారంటే ప్యాకెట్ అవి వాడతారు దానికి ఏం చేస్తున్నంటే స్టాక్ ఉండడం వల్ల కర్రీ టేస్ట్ కూడా మంచిగా ఉండదు
ఉ కెమికల్స్ కదా
కర్రీ టేస్ట్ మంచిగా ఉండదు మనం ఫంక్షన్ అంటే ఇప్పుడు మంచిగా ఇప్పుడు నలుగురు తినే వాళ్ళు మంచిగా ఉంది అని చెప్తే అదొక సాటిస్ఫాక్షన్ అందుకే పెట్టేటప్ ఇప్పుడు కూడా మనం ఇట్లాంటి మంచిగా అంటే క్వాలిటీ పెడి తే వాళ్ళు తిన్న వాళ్ళు కూడా ఇక తర్వాత కూడా మనన అనుకుంటారు ఆ రోజు వాళ్ళ ఇంట్లో కర్రీ తిన్న ఎంత బాగుంది అనే ఆలోచన ఉంటది కదా ఇంకేంటి నేను కూడా అదే అనుకుంటున్నా ఇక మొన్న తీసుకున్నా మళ్ళ ఒకసారి తీసుకుందాం ఉ
ఎండలు బాగున్నాయి వామ్మో
అసల మామూలుగా లేదబ్బా ఫుల్ ఉన్నాయి ఇ మొన్న రీసెంట్గా ఏసీ ఒకటి బుక్ చేసాము ఇంకా రాలేదు ఏసీ తీసు కుందాం డైకిన్ కంపెనీ అయితే బావుంటందనుకుంటున్నాం
ఎ ల్ జి కూడా బాగానే ఉంటది
మ్ ఆ ఎల్ జి కూడా బాగుంది నేను ఎల్ జీ వాషింగ్ మిషిన్ తీసుకున్నాను రీసెంట్ ఆ వాషింగ్ మిషన్ కూడా మంచి బాగానేఉంది కానీ ఇక చూస్తే చాలా మంది అయితే కం ఏసీలో మనకి డైకిన్ అయితే మంచిగుందబ్బా రేటింగ్ ఫైవ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఇన్వర్ ట్రుంది
ఇన్వర్టర్ ఏ ఏసీకి ఇన్వర్టర్ ఏసీ ఇక అదే బాగుంటుందని చెప్పేసి చాలా మంది చెప్పారు ఇంకా అందుకనేని చె చెప్పేసి నే అది తీసుకుందాం అని చెప్పేసి ఐడియాతో అది బుక్ చేసాము
ఉ మ్
తే ఎండక్ సంధ్య కొంచెం ఆఫర్స్ కూడూన్నాయి
బ్రౌనా
వస్తున్నాయి అందుక్
కాస్ట్ ఇప్పుడు ఎక్కువ ఉంటది అనుకుంటగా
కా మనకి మే ఆ టైం కి అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోయిద్ది కదా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువే ఉం దే
అసలు జనవరి లో అప్పుడైతే ఇంకా బావుంటది
ఆ అవునబ్బ ఆ టైంలో అనుకున్నా కానీ ఆ టైంలో నేను రిపబ్లిక్ డే సేల్ కి వాషింగ్ మిషిన్ తీసుకున్నానే
ఊహూ
కే ఈసారి ఇగ ఫస్ట్ అయితే వద్దులే అనుకున్నాం ఇప్పుడున్న ఎండలకి అసలు పిల్లలు అసలు పనుకోలేకపోతున్నారు ఇగ మనకి బయట ఎక్కువ ప్లేస్ ఉండదు కదా బయట అప్పుడు అంటే మనం మంచాలన్నీ బయట వేసుకొని ఒక ఫ్యాన్ కూలర్ అని పెట్టేసుకని పండుకునేది అందరం ఇప్పుడు మనకి బైట ప్లేస్ లేదు అందుక్ ఇగ ఏసీ బెస్ చ్చన్ జె ప్పేసి బుక్ చేశాను
ఊహూ ఎన్ని డేస్ పడతాది
ప్పడం వొచ్చేసి డెలివరీ ఓ ఫిఫ్టీన్ డేస్లో ఇస్తామని చెప్పి ఇచ్చారు ఎస్టిమేషను ఫిఫ్టీన్ ఇన్స్టాలేషన్ ఆ పే చేసేశాము అంటే నాకు ఎందుక్ కు ట్రస్ట్ అయిందంటే వాషింగ్ మిషన్ కూడా నాకు మంచి అనిపించిందిబ్బా వాళ్ళే వచ్చి సెట్ చేశారు నెక్స్ట్ డెమో క్లాసెస్ కూడా మనకి ఇక్కడ సర్వీసింగ్ అయినే వస్తారు డెమో క్లాసుక్కూడా మనకి ఇక్కడ ఇక్కడ మని జి సెడ్జ్ చేయడం అనే గానీ ఇప్పుడు మనకి వాటర్ లెవెల్ ఇవన్నీ చెక్ చేయడం గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఇగ కొంతమంది అంటారు కదా ఆన్లైన్ లో అంత ట్రస్ట్ అవస్ అంటే కొన్ని మంచిగా ఉండవు కదా మళ్ళీ ఎట్లా రిటర్న్ పెడతారు ఇదంతా
అవునవును
దే ఈ వాషింగ్ మిషన్ మీద అయితే కొంచెం నక్ నమ్మకం వచ్చింది వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇన్స్టాలేషన్కి టైంకి వాళ్ళే బుక్ చేసారు మనకి ఇన్స్టాలేషన్ వాలోచి చెప్పారనమాట
హ్మ్ హు
మనకి అదనే కాదు ఇంకా, వేరేమమైనా ఐటమ్స్ ఉన్నా తీసుకోండి మేడం మా దగ్గర అని చెప్పేసి, అంటే వచ్చిన పర్సన్ ఎవరంటే మన దగ్గర బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటది ఆ అక్కడ చేసేస్వ్ వర్కర్ అన్నమాట అయితే మీకు
ఆ
లేదు లేదు అంటే మాకు వచ్చిన ఆయన చెప్పాడనమాట, ఇక్కడా బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళకి వాళ్ళకి ఉంటాయట డీలింగ్స్ ఆ ఒకవేళ మీక్ కావాలని అట్లా అనే తీసుకోవచ్చు మేడంమ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మా దగ్గర తీసుకోవచ్చు. మనం బుక్ చేసుకోవాలట ముందు రోజుస్లా అట్లా ఇప్పుడు వాషింగ్ మిషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆయనకి కాల్ చేసామనుకో ఇంజనీర్ కి తను ఒక డేట్ చెప్తారు
వారంటీ ఉంటదా
ఉంటది కదా ఉంటది మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు
హు హ్మ్
ఏం ప్రాబ్లమ్ అయితే రాలే ప్రజెంట్ గా అయితే ఏ మన జాగ్త కొంచం జార్ త్త వాడుకోవాలని చెప్పారు
అంతే మరి వాటర్ కొంచెం వేసిటడబ్బు
మ్ మనకి వాటర్ ఒకటి ప్రాబ్లం అయితుంది అబ్బా వాటర్ ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు బోర్ వాటర్ కదా. అది పైప్స్ అంతా స్ కెలింగ్ బట్టేసినే వాటర్ కన్ అంటే సఫిషియయంట్గా ఉంటేనే, మనకి మంచిగా ఉంటది కదా ఏదైనా.
మర్ వాటర్ ఇంపార్టెంట్ గదా మరి అది చూయించుకోపోయారు
చేపిచ్చామొన్నా పిహెచ్ వాల్యూ చెక్ చెపిస్తే పర్లేదండి అని చెప్పారు ఇప్పుడు మనమీ ఆల్టర్నేట్ ఏం లేదు కదా ఇప్పుడు, ఇప్పుడు మన ట్యాంక్ నిండా వాటర్ ఉంటే నే మనకి ఫ్లో కిందకి. కోస్తాయి ఇప్పుడు మంచినీళ్ళు అంటే కొన్ని మనకి తాగినంత వరకు వస్తున్నాయి. ఈ బోర్ నీళ్ వచ్చేలో క సాల్ట్ వాట్ రై యింది కాబట్టి ఇగ ఏన్ చేసేది లేక దాన్నే కొంచం ప్యూరిఫికేషన్ లాగా చేసుకోవాల్సి వస్తుంది ఇగ డస్ట్ ఇట్లాంటివి కూడా పైప్స్ లో లేకుండా ఎప్పటికప్పుడు స్కేలింగ్ కూడా తీపిస్తున్నా పర్లే ప్రజెంట్ గెయితే
అవునా
ఇగ ఏసీ ఎప్పుడు వస్తదో చూడాలి ఇగ చేసాము గానీ ఎస్టిమేటెడ్ డేట్ ముందే ఇస్తాడేమో నా దెల్సి
హ్మ్ మంచిదే గా అట్లా ఆ బావున్నారు
హ్మ్ అదేలే ఇంకేంటి సంగతులు
చెప్పా
హ్మ్ హు ఓకే ఇంకేమ నార్మల్ అబ్బా వీళ్ళకి ఎగ్జామ్స్ గు దగ్గరకు వస్తున్నాయా పిల్లలకి మార్నింగ్ లేగానే ట్యూషన్కి వెళ్ళల్సి వస్తుంది పిల్లలు ఇగ ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి మార్నింగ్ కూడా ఉంటుంది ట్యూషన్
మానింగ్
మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ దాకా పెడతాది ఒక గంట తీసుకుంటది అంటే పిల్లలు ఇగ ఫైవ్ తర్టీ ఆ టైంకి లేపుతా లేసి వా కొంచెం ఫ్రెష్ అయ్యి ట్యూషన్కి వెళ్ళలోకి సిక్స్కి వెళ్తారు ట్యూషన్లో సెవెన్ దాకుండి స్కూల్ న్ వచ్చేసి ఎయిట్ ఆ టైంకి బస్ వస్తది మన దగ్గరికి రోడ్ దగ్గరకి అక్కడ పంపు వెళ్ళొ సరే ఇగ హాఫ్ డేస్ కి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళ ట్యూషన్
మరి ఎండలో ఎక్కువ పంపించొద్దు
ఆ అవునబ్బా ఇక ఇక తప్పట్లే అబ్బా ఇక ట్యూషన్ అంటే ఈ టై లో మరి కొంచెం ఎక్కువ స్ట్రెస్సే ఉంటుంది వాళ్ళకు కూడా, పొద్దున సాయంత్రం అంటే వెళ్ళలేకపోతున్నారు కానీ పిల్లలు ఇక పంపకి తప్పట్లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అట్లో ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ అైపోయింది అబ్బా, ఒకరిని చూసి ఒకళ్ళు, టీచర్స్ కూడా బాగా ఇక పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్తే మేడంమ్స్ అయితే ఇక మొత్తం బడ్జెట్ బర్త్డేనంత మీదే మేడం అని చెప్తుంది. పిల్లల్ని మీరే చదిపి పిచ్చను మేడం మేము ఎంత చ అంటే నాకు క్లాస్క్ వచ్చేస్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటున్నారు మేడం మేము ఒక్కొక్క పిల్లల దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడానికి నాకు ఇచ్చేదే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు పీరియడ్కి ఆ పీరియడ్ లో వాళ్ళ అటెండెన్స్ తీసు కొనేలాగా నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది మేడం ఆ టైంలో నేను ము ఒక్కలోళ్ళ పిల్లల దగ్గర పోయి నేను కేర్ తీసుకోలేను కదండి మీరే ఖచ్చితంగా ఇంట్లో కేర్ తీసుకోవాలని చెప్పి మేడేమో ఇగ మొత్తం పేరెంట్స్ మీద పెట్టేస్తుంది.
మరి పేరెంట్స్ కూడా చూసుకొ కోవాలి మనం డైరీస్ కూడా చెక్ చేయాలి
సరే అని చెప్పేసి నేను కూడా కొంచెం ఇంట్లోక చూసుకుంటే పిల్లలు అసలు మాటినట్లేదబ్బా
మరి దగ్గరలో ఏమన్న ట్యూషన్ పంపి ఎస్తే ఇంట్లో పేరెంట్సే కదా అని ఆ ఏం ఏంటి అన్నట్టు వాళ్ళు లెక్క చేయరు
అవును అందుకే ఇ ట్యూషన్ పంపిస్తున్నా ఇగ వామేమో ఇగ టూష్ షన్ ఉన్న టైమే ఎగ్జామ్ ఉన్న టైం లో ఖచ్చితంగా రెండు పూట్లు పెట్టాలని చెప్పాన్ అనమాట ఖచ్చితంగా మార్నింగు ఈవినింగ్ ఈవినింగ్ మాకు ఎయిట్ థర్టీ దాకా ఉంచుతది మేడం
హ్మ్ హు మా ఇంటి దగ్గర ఒక బాబు ఉన్నాడు వాళ్ళ మమ్మీ అసలు ఎంత చెప్పినా వినడంట అసలు భయమే ఉండదంట ఆమె కొట్టినా ఆ ఏంటి అన్నట్టు మళ్ళా పది నిమిషాలు షాలకి అన్ని మర్చిపోతాడంట నువ్వు చెప్ పూచప్పపు
అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మనం వేరేళ్ళ పిల్లలకి చెప్తుంటే వాళ్ళు వింటున్నారు ఇంట్లో పిల్లలు విన్లేకపోతున్నా మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం నేను కూడా అంతే అబ్బా సేమ్ అందుకే ఇగ ట్యూషన్ మేడం ఇ ట్యూషన్ అంటే ఒకప్పుడు ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనిపిచే
ఏంటి వెంట లేడ
ఇప్పుడు మన పిల్లలు వెళ్ళేదానికి అయితే మా పిల్లలకి ఎట్లీస్ట్ వాళ్ళకి ఒక ట్యూషన్లో వచ్చేసి ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి దంబల్కి మళ్ళ మేడం కూడా అందరిని ఒకేసారి చెప్పదు దానికు టూ సెక్ష క్షన్ లాగా చేసింది ఒక దగ్ ఒక బ్యాచ్ వచ్ చ్చేసి ఫోర్ కు వచ్చేసి వాళ సిక్స్కి వెళ్తారట ఒక బ్యాచ్ అన్ అంటే ఆ మేడం ఏం చేస్తుందంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు కదా వారికి ఒక సెక్షన్లాగా తీసుకుంటది అట్లా అందరినీ గలిపి చెప్ తుంటే వాళ్ళకి కూడా క్లంబ్జి అయిపోతుందట అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొందమంది బాగా వెళ్ళదు. స్టూడెంట్స్ ఏం చేస్తుందింటే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచ ఐనా చదువుకుంటారు. కానీ ఒక్కొక్క ఒక్కొక్కరికి అట్లీస్ట్ ఆమె ఒక టైమింగ్ పెట్టుకొని వాళ్ళకి వరకు కొంచెం ఫోకస్ చేయాలన్న ఆలోచన ఉంటుంది మేడం.
ఉ అవును అవును మరి
చేస్తే కొంచెం వాళ్ళకి పికప్ వస్తారు కదా అన్న ఆలోచనతో మేడం ఇట్లా.
వాళ్ళు మేడమ్స్ కూడా కొంచెం బాగా చదివే వాళ్ళకి కొంచెం వేరే ఇంపార్టెన్స్ ను, యావరేజ్ చదివ వాళ్ళకి ఇంపార్టెన్స్ వేరే ఇస్తారు.
అవునబ్బా ఈ పిల్లలకి ఆ ఎగ్జామ్స్ అంటే నాకు ఒక పెద్ద అది ఎట్లా ఉంది. అంటే